నర
ఏ దగర ఫోన్ చేసుకుంటున్న్ తిన్నా
ఏం కర్రీ
మాది పప్పు
ఓ
మీది ఏం కర్రీ
మాది చికెన్
మ్మ్ నువెం చేస్తునవ్
ఏం లేదు నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు జస్ట్ అట్లా ఉన్న ఈగ ఖాళీగా
అవునా
మ్మ్మ్
అంటే అందుకోసం ఫోన్ చూసుకుంటున్నా ఫోన్ చూస్తే తొందరగా నిద్ర వస్తది
నాకు కూడా అంతే ఫోన్ చూస్తేనే నిద్ర వస్తది కొంతమందికి నిద్రపోద్ది కాకపోతే నేను మార్నింగ్ చూస్తే నాకు నిద్రపోవాలి అంటే లేవబుధి కా కాదు కాబట్టి మార్నింగ్ చూస్తా నైట్ అయితే నిద్ర పోవాలి కాబట్టి చూస్తా
మ్మ్ హు
ఆ డిఫరెన్స్ ఎంతో అది భలే వర్క్ చేస్తది నాకు మార్నింగ్ చూస్తేమో నిద్రపోద్ది అంటే ఇక లేచి రెడీ అయ్య అట్లా వస్తా కళ్లు తెర్చు కొని మరీ చూస్త అప్పుడు ఇప్పుడు ఏమో నిద్ర రావాలి ఏముంది అట్లా చూస్తా నాకు రెండు వర్కౌట్ అయితన్నాయి అవి
అవునా నేను ఆగా న్యాచురల్ టీ వీ చూస్తా గాని నా టీ వీ చూడ చుడబుద్ధి కావట్లేదు అందుకోసమే
హ్మ్ హు
పోన్ చూసుకుంటు ఉన్న
మ్మ్ ఏంటి ఎక్కడికైనా వెళ్ళారా ట్రిప్ గట్ల ఏమన్నా
ట్రిప్స్ కి వెళ్దాంమని ప్లాన్ చేసుకుంటున్నా
హ్మ్ హు ఎక్కడకో
వెళ్తే చెన్నై వెళ్దాం అనుకుంటు టున్నా
పెద్ద ప్లాన్ హే
అక్కడ ధరగా ఉంటది కదా
మ్మ్ మ్మ్
అందుకోసం వెళ్దాం అనుకుంటున్నా వన్ ఇయర్ అయింది వెళ్ళి చేే
ఓ అవునా
మ్మ్ అదే మళ్ళీ వెళ్దాం అనుకుంటున్న
అక్కడ ఫుడ్ మనం ట్రై చెయలేమంటే అసలు తినలేమ
అవునూ అక్కడె ఫుడ్డు మనక్ అస్సల్ సెట్టు కాదు
అంతేనా
అంటే కొంచెం ఎట్లా అంటే నార్మల్ దోశ ఇడ్లీ ఇది ఓకే కానీ ఇక కొంచెం బిర్యానీ అలాంటివి ఐతే సల్ అంటే సెట్
ఆలుగడ్డలు ఏత్తరా అక్కడ
ఆహా అట్ల్ ఎంత మాట ఆలుగడ్డలు ఏయరూ కాక్పోతే స్వీట్ వుంటుంది బిర్యానీ
హహ మనమేమో స్పైసీ తినస్ బాడీసాయే
అక్కడ స్పైసీనెస్ అనేద్ ది ఉండదు
మ్ హ్
స్వీట్ గ ఉంటుంది బిర్యానీ అందు కోసం తినలేమ్ దోశ లాంటిది అయితే తినొచ్చు అంటె మెయిన్ చెన్నై సిటీలొ అయితే ఆ బాగుంటది దోశ అయిన సాంబార్ అయిన కాక్పోతె అదే ఇ కొంచం ధరగా అలాంటి ప్లేస్లేమో అక్కడ అసల్ ఫుడ్ ఇగ దోశ కూడ కొంచెం డిఫరెంట్గా ఉంటది ఇడ్లీ కూడ డిఫరెంట్గ ఉంటది
హ నేనంత దూరం ఎప్పుడు ట్రావెల్ చేయలే జస్ట్ ఇక్కడిక్కడ తిరిగుత వెయ్యాలి ఒక రోజు గట్టిగా ఎయ్యాలి నాకు ఎట్లుంట అంత చూసుకెళ్ళీ ఈవినింగ్ కల్ల మళ్ళీ ఇంటికి రావాలి నైట్ అలా
ఓ అంత్ అట్లయితే అంత టైం దానికైతే వెళ్ళడానికీ ఎక్కువ టైం పట్టద్
బాగ హోం సిక్ నాకు ఇంట్లో ఉంటేనె నిద్రొస్తది కంఫర్ట్ గుంట బైట్
అట్లయితె సెట్ గాదు అది అంటే వెళ్ళాల్ వెళ్ళేదానికి ఎక్కువ టైం పట్టుద్ది మళ్ళీ రావడానికి టైం పట్టుద్ది వన్ డేలొ అసల్క్ కుదరదు అది
అంతేనా
అంతె మళ్ళీ అంటె సిటీ నుంచి
నాకు ఇప్పుడు బయట ఫంక్షన్స్ కి యెళ్లినా మళ్ళ ఏమంటార రే ఎప్పుడు ఇంటికి వెళ్తారా రే ఎప్పుడు ఇంటికి వెళ్తారా నేను అసలు నేను రాను అంట ఫస్ట్ బయట ఉండలేక పోతన ఇంట్లో ఉండి ఉండి ఉండి బయట ఉండలేకపోతా ఇంట్లో ఉన్నప్పుడేమో ఇ వెళ్ళాలిరా తిలగాలరా మొత్తం చూడాలర ఇప్పుడే రా మళ్ళీ టైం దొరకదరా అని ఇప్పుడు అనుకుంటున్నా
ఉ అట్లనె అట్లనె తది అంటె ఒక్కొక్కసారి ఎట్ల అనిపిస్తదంటె వెళ్తే బానె ఉంటది ఒక్కొక్కసారేమో వాళ్ళు పక్క వాళ్ళు అనే మాటలకి
ఉ
త్యాగలేస్తది
ఒక్కరోజు పాత్ర పోయాలి అంటే వడి నాకు ఒక బైక్ రైడ్ కావాలి ర
ఉ
చెప్తే తీసుకెళ్లేటోళ్లున్నారు కాకపోతె పర్మిషన్ లేదు అంతె
ఇంట్లో పర్మిషన్ లేదా
లేదు ఇంట్లో ఒక పర్మిషన్ ఉంటే నా తీసుకెళ్ళేటోళ్ళు గూడ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ కి చెప్ప వాళ్ళే తీసుకెళ్తారు ఇప్పుడు కూడా జెప్తారు ఏహే ఇంట్లో ఏం జెప్తా కాలేజ్ క వెళ్తున్నానని చెప్పిరా మనం వెళ్దాం తిరుగుదాం అని చెప్ తరు కాకపోతే ఉన్నాలోయ ల్టీ పోద్దు ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళు చూసి చెప్తే బాగోదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చెప్పిన మాట విని అయ్యా ఒక్కదాంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని అట్లా ఆగుతున్నాయి
అది గూడా టైం వస్తది
ఎప్పుడు ఒత్తుదో ఏమో ఆ టైం కోసం ఎన్ని ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ కూడా అవుతనే ఉంది ఎప్పుడు ట్రా ఇంక ఎప్పుడు రా్రా అన్నట్టు ఉంది నాకు
ఇంట మ్యారేజస్ సేమ్ లేవా యాక్చువల్లీ ఇప్పుడు మ్యారేజెస్ సీజనే గదా సమ్మర్ మొత్తం ఈ టూ త్రీ మంత్స్ ఫుల్ మ్యారేజెస్ అయితే ఉంటాయి ఈ సమ్మర్ మొత్తం ఫుల్ ఫుల్లు మ్యారేజెస్ అయితే ఉంటాయి కదా మీ రిలేటివ్స్లలో మ్యారేజెస్ లో బాగుంటున్నా
నాకు అదంతా అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఉన్నారో లేరో కూడా ఇన్ఫర్మేషన్ లేదు నాకు వాళ్ళ మ్యారేజ్ దగ్గర వెళ్ళారు మీరైతే
ఊహు
యాక్చువలీ గోల్డ్ రేట్ కొంచెం కొంచెం తగ్గుతుంది ఆ వార్ వల్ల కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది
తెలవదు అది అంత అప్డేట్ లో లేనా నేను
ఆ నాకు కొంచెం తెలుసు అంటే గోల్డ్ వర్క్ చేసేటోళ్ళు నట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు చెప్పారు కొంచెం కొంచెం పక్కుకుంటూ వస్తుంది అని మరీ అంతేం తగ్గలేదు జస్ట్ లైట్ గా తగ్గిందంతే
ఊహూ కొంచెం సర్ది అయ్యింది నాకు ఈ డైలింది లెమన్ వాట్ టర్ తాగుతున్నాం
ఇంటల కోసం
డైలీ లెమన్ వాటర్ తాగుతున్నా అందుకోసమే సర్దయ్యింది
ఓహో ఏం కాదు అది అదే ఇది ఇదే
జస్ట్ ఇందాకే టాబ్లెట్ వేసుకున్నా
ఊహు అంతే ఓకే కా ఒకటే బ్యాచ్చి గదా ఉమ్మ్ అయితే ఏం కాదు
మీ ఇంట్లో ఫ్లవర్స్ చెట్టులు ఉన్నాయా
ఆ జస్ట్ ఒక్కటి ఉంది కాకపోతే నేను జస్ట్ బయటికి అట్లా ఒక్క టెన్ అయ్యిందటే చాలు నా చుట్టుపక్కల మొత్తం ఏమంటారు అవి మల్లెపూల్లు ఉంటాయి కదా అవి పెట్టుకొని తిరుగుతనే ఉంటారు తిరుగు త్తనే ఉంటరు అది ఏం ట్రా ఇన్ని మల్లెపూలేంట్రా
హ్మ్ అంటే ప్రజెంట్ సీజన్ కదా
ప్రజెంట్ సీజన్ కాకపోతే దాని స్మెల్ ఏ హైలైట్ అది సో ఐకానిక్ అది
అదే ఈ ఈ ఇప్పుడే కదా ఈ టూ మన్ సే దొరుకయి ఆ ఫ్లవర్స్ అందుకోసమే అందరు అవి పెట్టుకుంటున్నారు
అవును
మా ఇంటి పక్కన కూడా ఉన్నాయి చెట్లు
ఉమ్మ్ కాకపోతే అవి ఉంటే పాములు కూడా వత్తాయి ఆ ఫ్లవర్ చెట్టుంటే అదే పెద్ద భయం నాకు
అవును కొన్ని దగ్గర వస్తాయి కానీ కొన్ని దగ్గర రావు
ఏమో నేను చూసిన దగ్గరైతే వచ్చింది
ఆహా అంటే కొంతమంది లోపల పెట్టుకుంటారు కదా ఇంటి పైన అట్లా అంటే సైడు కి వాల్స్ కి పెట్టి ఇట్లా పైకి పంపిస్ చిట్టా మరక్కడ రావు అర్లాన్ టి ప్లేసెస్ లో రావు మరి పాములు
ఏమో ఇగ నేను చూసిన దాంట్లో అయితే ఆల్మోస్ట్ వచ్చేటియే అన్నీ
ఊహూ ఇంకా
నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అది పెంచుదామ అంటే కోతుల భయంతో పెంచట్లేము మామిడికాయలు జామకాయలు ఇవంటే చచ్చిపోతాయి ఇగ నేను
ఎందుకు మరి పెట్టకపోయినా ఇల్లు
కోతులు ఎక్కడుంటేయ వామో ఉంచేస్తాయా అసలు దాని
కొన్ని కోతులు తింటే కొన్ని మీరు తినండి
కొన్ అదింటే నేను జస్ట్ రోడ్ క్రాస్ అవ్వడానికి కూడా నాకు కోతులు సతాయిస్తున్నాయి ఇక నేను ఆ చెట్టు పెట్టి ఏమో అయితేనే ఉంటాయి అవి నేను బయటకు కూడా రాను ఇక
హ
అదే భయం కదా నాకు కూడా ఉంటది పెట్టాలి అది ఇదిని కాకపోతే మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకురా మనకి ఇవన్నీ అని వదిలేస్తా ఇగా
అంటే ఇంట్లో ఏదో ఒక చెట్టు ఉండాలి కదా నీడ కోసమైనా
సమ్ ఫీలింగ్ నాక్కూడా ఉంది అందుకోసం ఒక పూల జట్లు అట్లా పెట్టిన
ఆహా
అ ఏందే చిత్తగధైతే
ఉండాలి నీడ కోసం అంటే ఎడాకాలంలో బయటికి ఇక్కడ ఎంత ఇంట్లో ఉన్నా కొంచెం చెట్ టుూది గాలి తగలి అయితే కొంచెం వేరే ఉంటది నేచర్ ది
అవును నెచెర్‌ సరే మరినయి అటేంది కదా నేను తర్వాతకి కాల్ చేస్తా మీకు బాయ్
బాయ్